హలో
హాయ్ అక్క.
హాయ్ రా.
బావున్నారా అక్క.
ఆ
తిన్నారా.
తిన్నరా ఇంత సేపేదిన్న.
అవునా, ఎల్లుండి శ్రీరామనవమి కదా అక్క. షాపింగ్ కెల్లా.
అరే వాయిస్ కట్ కట్ అయితాంది. రా.
ఎల్లుండి శ్రీరామనవమిగా అక్క. వెళ్లట్లేదా షాపింగ్ కి.
ఇ షాపింగ్ అంటూ ఏం వెళ్ళండ రా. నేను వెళ్ళను మా అత్తమ్మనే ఉన్న ఆమెనే పోతాది దేవుడి దగ్గరకిగా.
అవునా అంటే కొత్త బట్టలు తీసుకొస్తారు కదా.
అదే లే వెళ్ళిన వాళ్ళు తీసుకుంటారులే కానీ ఇగా. ఇగా పిల్లలు ఉన్నారు. కదా ఇక వాళ్ళతోనే ఉంటా నేను ఇగా.
తీసుకోవా అక్క బట్టలు.
వాళ్ళు వె ఇగ మేము వెళ్ళం. రా ఇంటి దగ్గరనే ఉంటాం. ఎందుకంటే ఇక వాళ్ళని తీసుకొని ఎండల ఫుల్లు కొడుతానై గదా. ఎండ పోవాలంటే. వాళ్ళు ఇగ తట్టుకోలేరిగా.
కొడుతున్నాయి.
అవును.
మరి ఆన్లైన్ లో కూడా షాపింగ్ చెయ్యవా అక్క.
ఆన్లైన్ లో కూడా ఎక్కువైతే నేను ఏం తీసుకోలేదురా.
మొన్న పిల్లలకి ఒక షూస్ ఆర్డర్ చేసినాం, అంతే ఇక అంత ముందుకు నీ కూడా ఎప్పుడు ఎక్కు. తీసుకోలే ఒకసారి తీసుకున్నా గాని, అంత మంచిగా ఏం రాలేదు.
అవును, ఆన్లైన్ లో అసలు నమ్మొద్దు ఆన్లైన్ ప్రొడక్ట్స్.
ఎందుకంటే మామూలుగా మనం చూడ్డానికి బాగుంటాయి. ఇక ఒకవేళ మనం మంచిగా ఉంటాయి కదా. అని బుక్ చేస్తే క్లాత్ మంచిగా లేదురా.
ఒక్కసారి అయితే నాకు నేను. ఇన్స్టాగ్రామ్ లో శారీస్ చూశాను, చూసి కూడా వర్కింగ్ వచ్చింది. అదేమో వాట్సాప్ సరే ఆ నెంబర్ చూసేసి నేను వాట్సప్ లో బుక్. చేసుకున్నా, అప్పుడు నేను హాస్పిటల్ వర్క్. వసేటప్పుడు టెన్ కి. ఆ తంబేయాలి పైన ఉంటది. మాకు తంబు వేసే మిషన్. సరే నేను తొందర తొందరకి వెళ్లిపోయా. అయ్యా మా హస్బెండ్ రిసీవ్ చేసుకుని చూడలేదు. అక్కడ. పైకి వచ్చారు పైకి వచ్చి తీసి చూస్తే కట్టుకున్న చీరలు. కదా ఆ చీరలు వచ్చేసి చిగిపోయి. ఉన్నాయి. అసలు ట్వల్ హండ్రెడ్ కి అవర్తే కాదు అసలు.
ఇక మళ్ళీ రిటర్న్ పెట్టడం ఏం లేదు ఇగ.
ఆ వాట్సాప్ లో రిటర్న్. రెస్పాన్. మళ్ళీ నేను కంప్లైంట్ ఇస్తా అలా. ఆమె ఏం రెస్పాన్స్ ఇయ్యలే. ఇగ అప్పటి నుండి అర్థమయింది. ఇగ ఇయ్యొద్దని ఇంకోసారేమో.
మామూలుగా అంటే మీషో లో అయినా ఇట్లా ఫ్లిప్ కార్డ్ అయినా మీషో. లోయినా ఇట్లాంటి వాటికి అలా రిటర్న్ పెట్టొచ్చు కదా.
ఆ పెట్టచ్చు కాగాని నేను ఒకసారి . తలర్ చేస్తే కనిపించడానికి లోపల బాగా కనిపిస్తుంది ఇక మనకు మనం తీసుకునేటప్పుడు క్లాత్ పల్చగా పల్చగా
అయితే మొన్న నేను మీషోలో పెట్టినప్పుడు కూడా అట్లనే ఉంది అయితే మేము ఫిలిప్కార్ట్ ఉంటే చూసినావా దాంట్లో ఏమైందంటే మా పిల్లలకి షూస్ ఆర్డర్ పెట్టినాము
ఆ
అయితే అంటే అంటే కొంచెం కాస్ట్ ఎక్కువవుతుయి ఎయిట్ హండ్రెడ్ అనమాట ఒక్క జత వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అట్లా ఇద్దరికి పెట్టినామా ఇద్దరు పిల్లలకి పెట్టినాం మేము వాళ్ళకి అంటే టెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అన్నమాట పిల్లలు వాళ్ళకి పెట్నాం ఇంకా ఇట్లా మంచిగా ఉన్నాయి రా చూడ్డానికి అయితే బాగున్నాయి ఇట్లా అంటే దాంట్లో మనం వాషబుల్ అన్నమాట షూజ్ ఇగా మంచినే వచ్చినాయి కానీ నాకు మీషోలో బుక్ చేసుకున్న డ్రస్ మంచిగా రాలే
అంటే కొన్ని ప్రోడక్ట్స్ మంచిగా వస్తాయిక్క కొన్ని ప్రోడక్ట్స్ అంతా ఆ క్వాలిటీ ఉండదు
అవును
బయట ఆఫ్లైన్ లో వెళ్ళలి షాపింగ్ చేసి తీసుకునే దానికన్నా మ్ ఆన్లైన్ లో అ మళ్ళీ మా పక్కన వారు ఆర్డర్ చేసు కుంటే వాళ్ళకి బలే వస్తాయి కవి అంటే రోజూ ఒకటొకటి ఒకటొ ఒకటి ఆడర్ పెడతానే ఉంట్ర
ఏమో నేను అంటే ఎట్లయినా కూడా అంటే ఇప్పుడు మీషో ఫ్లిప్కార్ట్ అట్లా వాడి ఉంటే ఏమోరా నేను మీషో దాంట్లోనేమో బుక్ చేస్తే అంత మంచిగా అనిపియదు తె లేదు ఇప్పుడు నేన్న దాంట్లో ఫిలిప్కార్ట్ దాంట్లో మంచిగా చేస్తే బాగున్నాయి షూజ పిల్లలకు వచ్చినాయి అయితే
అంటే మనం కాస్ట్ బట్టి వస్తున్నాయేమో ప్రోడక్ట్స్ కదా
మరి అట్లా అంటే మనం మరి ట్వెల్వ్ హండ్రెడ్ బెడ్ తీసుకునే
అది వాట్సాప్ లోక్క అది ఎలా అంటే మనం మ్యారేజ్ లో కట్టుకుంటాం కదా బాగా హెవీగా సారీస్ సార్ అంటే మనం ఒక తక్వ ఎక్కువ అమౌంట్ మంచి క్వాలిటీ మళ్ళీ వర్క్ బ్లౌజ్ వర్క్ బానే వచ్చిందని ఆర్డర్ పెట్ట అది కూడా వాట్సప్ లో
అంటే నువ్వు మామూలు షాపింగ్ కి వెళ్తావా
నేనా వెళ్తాగాని అంత ఇంట్రెస్ట్ ఉండదు అక్క షాపింగ్ చేసే వాళ్ళని చూసే నేను నాకు చిరాకు వస్తుంది ఫస్ట్
నాకు కూడా అసలు పోది ఆ తెలుసా షాపింగ్ కి నాకేమన్నా కావాలో నా పిల్లలకి ఏమన్నా కావాలన్నా మా హస్బెండ్ ఏ తీసుకొస్తాడు మాకుడ ఎందుకో పోవద్ది కాదు అసలు
అసలు షాపింగ్ చేసే వాళ్ళని చూసి అసలు తలకాయ నొప్పి వస్తుంది అక్క ఒక్కొక్కసారి పించాలనిపిస్తుంది అంత చికాకు వస్తది ఇ చిన్నప్పటి నుండి మా మమ్మీ కొనేది
ఆ
అ
నా గుడ అట్లనే
ఓరేదరే అదా
ఇంకా బాబు బాబునా పాపనా
బాబు అక్కా బాబు
పడుకున్నాడా
ఇప్పుడే లేసాడు అక్క వాళ్ళు లేవ్వడం ను్వు కాల్ చేయడం ఒకటే అన్ని సో మా హస్బెండ్ కి ఇచ్చేసి షాప్ తీసుకెళ్తా అంటే వాడు అటవెళిండు ఇప్పుడుదాకా మా సిస్ట మస్టర్ తో కొదిసేపు మాట్లాడి ఇంకేంటక్క మీ పిల్లలు వచ్చారా
ఇంకా రాలేదు రా వస్తారు కావచ్చు వన్ అంటే ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుంది కదా ఇప్పుడే వదిలేతారు వాళ్ళ స్కూల్ వన్ వరకు వస్తారు
ట్రావెలింగ్ ఎక్కువ డిస్టెన్స్
మా అబ్బా ఇక్కడ ఫాతిమానే మాకు దగ్గరలోనే మా ఊరికి మది శనిగాపురం
అ ఆ మా అమ్మమ్మ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా అటాక మౌబాద్ సైడ్ ఏ
ఆ అదే ఫాతిమా అనే ఉంటుది మబాస్ స్టార్టింగ్ లోనే ఉంటుది ఇటు సైడ్ మా సైడ్ అనే ఉంటుంది స్కూల్ది
అట్లా మా హస్బెండ్ అందులో బస్ తోలుతాడు ఇ మా పిల్లలు కూడా అందులోనే జాయిన్ చేసినాం అనమాట
తీసుకొస్తారు పిల్లల్ని మంచిగా
ఇక మళ్ళీ అందులోటి బాగా ఫీజులు ఉన్నాయి క ఒక్క మ ఒక్కరికి వచ్చేసి లక్ష రూపాయలు కైతానే
అ హా బుక్స్ కి మెటీరియల్స్ కి యూనిఫార్మ్
ఇవి అవి కాకనే ఓన్లీ ఫీజుల వరకే అట్లా కాదురా ఓన్లీ ఫీజులే వాళ్ళకి లక్ష రూపాయలున్నది
ఫీస్ స్కూల్ టీచింగ్
వాయిస్ క్లారిటీ లేదురా
వాళ్ళు టీచింగ్ చెప్పేటప్పుడు అది ఆ దానినికి ఎగ్జామ్స్క్యూటివ్ టోటల్ కాదా అక్క అమౌంట్
ఈ మనం బట్టలు బుక్స్ కి అవన్నీ మళ్ళా బయట అవి వేరే తెలుసా
అవును అ వేర అక్క అసలు
అవి వేరే ఈ ఓన్లీ ఇప్పుడు వీళ్ళకి చెప్పడానికి వాళ్ళకే ఫీజులే ఓన్లీ అంటే సిలబస్ పట్టి ఉంటారుా వీళ్ళ్ సెంట్రల్ సిలబస్ అంటే సిబిఎస్ఈ ఉంటంది కదా సిలబస్
అవును ఉంటది ఉంటది
స్టేట్ అనే సిబిఎస్సి అని ఉంటది కదా స్టేట్ వల్ల తక్కువ ఉండ సిబిఎస్సి స కాబట్టికి వీళ్ళకి ఎక్కువ అన్నమాట ఇక సెంట్రల్ సిలబస్ అని
చిన్నప్పుడే బాగుండేది అక్క అంత అమౌంట్ ఉండేది కాదు ఒక
అయినా అట్లా కాదు మళ్ళ అందులోటి ఈ ప్రైవేట్ స్కూల్ల మీద అంత మోజ ఏమి ఉండకపోయేది అంత అప్పుడు అప్పటి రోజులలో ఎందుకంటే ఎక్కువ గ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ దాంట్లో పోయే వాళ్ళ ఎక్కువ ఉండేది
ఎక్కువండేది కాగాని మా బ్రదర్ ని అయితే ఇక ప్రైవేట్ లో పంపించేటోళ్ళు సేవ న్ థౌజండ్ అక్క అప్పట్లో ఇప్పుడు వన్ ల్యాక్
డబ్బులు వస్తంది ఇప్పుడు కానీ ఇక తప్పదు మరి ఏం చేస్తాం మ అది కాదు ఇక చదువు అంటే చదువుకోవాలంటే ఇక
మళ్ళీ నోట్స్ల నోట్బుక్స్ అని పెన్స్ అని ఏ అప్పుడప్పుడు కొనుక్కునే ఉంటరు వాళ్ళు
ఇక ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కొంటనే ఉంటారు బయట ఖర్చులే ఇంకా ఫుల్లు ఉంటాయి గానీ ఇ కాకుంటే మనం ఏం చేస్తాం మరి ఇప్పుడు చదువుకోవాలి వాళ్ళ ఏదన్నా ఒక పొజిషన్ లో ఉండాలి అంటే ఇప్పుడే కదా మనం ఇక వాళ్ళని కష్టపడి చదిపిచ్చేది ఇక
అవును
ఎందుకంటే ఇక మామూలుగా చదువు చదువుకోవడం వల్ల ఏమన్నా జాబ్స్ వచ్చి లేదంటే ఇక్కడెక్కడనో ఇ వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు బ్రతుకుతారు కదా ఇక మన మీద ఆధారపడకుండా అంటే మనకు పెట్టి
క్లవర్ స్టూడెంట్ క్లవర్ స్టూడెంట్ ఉంటే అంత అమౌంట్ పెట్టొచ్చు ఇక క్లవర్ స్టూడెంట్ లేకపో అతేనేమో ఇగ మనము గౌట్ లో పంపించుకోవాలి కానీ బట్ ప్రైవేట్ లో పంపిస్ వాళ్ళని ప్రజర్ పెట్టైనా చదివిపిస్తారు
ఆ అవును ఇక గవర్నమెంట్ దాంట్లో అంటేనేమో అల మంచిగా ఉంటే చదువు ఇప్పుడు నేను కూడా గవర్నమెంటే లే గాని ఎంతైనా అప్పటికి ఇప్పటికి తేడా ఉన్నది మళ్ళా చదువు కూడ
అవును
ఇక వీళ్ళేమో ఇక డబ్బులు ఇస్తున్నాం కాబట్టికి ఇక వాళ్ళని ఎట్లయినా కూడ ఆ కొంచెం సిస్టమేటిక్ గురించి చదివుపియడం అద ఏదో ఏదో ఒకక్కటి చేసి చదిపిస్తారు బులగరి బెదిరిచ్చో
అవునక్క సరే అక్క మరి
సరేరా
ఆ